హాయ్ అండి
నమస్కారం సు క్రంబరదరం
ఏం చేస్తున్నారు
నేనండి ఇప్పుడే రెండు నిమ్మకాయలు మూడు గుడ్లు తీసుకొని చాతపడి చేస్తున్నానండి అది రాకపోతే ఆమ్లెట్ చేస్తున్నాను
అయ్యో ఆమ్లెట్ ఎట్లా చేస్తారండి మీరు
ఆమ్లేటా
ఆ
అదే ఆ షాపుల అమ్మాయిచ్చున్నది హలో
చెప్పండి ఏమోంటున్నారు
ఏం లేదండి ఏం చేస్తున్నండి మీరు
ఏం లేదండి మీతోనే మాట్లాడుతున్నాను
తిన్నారండి
లేదండి తినలేదు
ఎందుకండి
మీ డిన్నర్ టైం కాలేదు.
ఎప్పుడండి మీ మీ టైం అ ఎప్పుడండి
మా డిన్నర్ టైమ్ ఒచ్చేసి ఓ ఇట్స్ నైన్ కి అండి ఆల్రెడీ ఎయిట్ థర్టీ
ఎయిట్ థ
ఇప్పుడు టైమ్ ఎయిట్ థర్టీ అయితుంది నేను ఇంకా సెవెన్ థర్టీయే అనుకుంటున్నా టైం
లెవెన్ థర్టీకి తినరాదండి మీరు
నేను నైన్ థర్టీకిి తింటానండి నైన్ నైన్ థర్టీ టెన్ ఇగ ఒక్కోక
ఎందుకండి మీ బ్యాట్మెనా
లేదండి అయో అదే ప్పుడు ఆ టైంకే ఆకలైద్దండి ఇప్పుడు ఆకలి కాదు మనకి
నా
హ్మ్
ఇంకేంటండి మరి విశేషాలు
మీకు కుకింగ్ వచ్చా
నాకు రాదండి ఒక ఆమ్లెట్ వచ్చు.
అవునా నేను ఒక రెసిపీ చెప్తాను మీరు ట్రై చేయండి బాగుంటది.
చెప్పండి
ఏ రెసిపీ వెజ్ చెప్పాలా, నాన్ వెజ్ చెప్పాలా
మీకు ఏది చెప్పాలనిపిస్తే అది చెప్ రెండు ట్రై చేస్తాను. రెండు చెప్పాలనుకుంటే రెండు చెప్
చ్చి రొయ్యలు
తింటాం కాని అది రేట్ ఎక్కువ ఉంటది కదండి దాని బదులు కేజి గుడ్లు తెచ్చుకుంటాం.
ఓ హో హో ఎగ్ బిర్యానీ ఎలా చేయాలో చెప్పనా ఫస్ట్ మనం ఎగ్స్ బాయిల్ చేసుకోవాలి.
ఓకే
ఎగ్స్ బాయిల్ చేసుకున్నాక వాటిని కొద్దిగా ఆయిలో ఫ్రై చేసుకోవాలి పైన ఇట్లా క్రిస్పీ లేయర్ లాగా వస్తది తెల్సా ఎగ్ ఫ్రై చేస్తే
ఆ తెల్సిండి.
ఆ అది వచ్చే వారికి ఫ్రై చేసుకోవాలి మంచిగా మొత్తం హోల్ ఎగ్ అట్ల రావాలి. ఫ్రై అయ్యేటట్టు అవి తీసి పక్కక్ పెట్ కోవాలి. తర్వాత ఆనియన్స్ కట్ చేస్కొని బ్రౌన్ ఆనియన్స్ ఫ్రై చేస్కోవాలి అదే ఆయిల్లో
ఓకే
తర్వాత ఒక బాడి తీస్ ఒక గిన్నె ఏదైతే బిర్యానీ చేస్తాం అనుకుంటామో ఆ గిన్నెలోకి ఆ బ్రౌన్ ఆనియన్స్ కొత్తిమీర పచ్చిమిరపకాయలు పుదీనా కొదిగా చిన్నగా కట్ చేస్ కున్న టమాటో పీసెస్ ఉప్పు కారం గరం మసాల మసాలా పెరుగు హోల్ గరం మసాలా స్పైసెస్ ఉంటాయి కదండి బిర్యానీ ఆకు లవంగా ఇలాచి అని అది యాడ్ చేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకొని మంచిగా కలుపు వలె కొద్దిగా ఆయిల్ వేసి ఆర్ నెయ్యేసుకొని మంచిగా కలిపి పెట్ కొనీ బాండి గిన్నె పైన అది స్టవ్ ఆన్ చేసి ఆ బాండీ పెట్టి మూత పెట్టి లైక్ ఆవిరి పోకుండా మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి దాన్ని ఒక ఫైవ్ మినిట్స్
ఓ
కుక్ చేసాక తర్వాత పక్క ఒక గిన్నెలో ఒక గిన్నెలో వాటర్ తీసుకోండి రైస్ ఒక ఫోర్ గ్లాస్ ఆఫ్ రైస్ తీసుకుంటే ఒక ఫైవ్ గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకోండి అవు అ బట్టర్లో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆయిల్ పచ్చిమిరపకాయలు సాజీరా జీలకరలు ఇవి ఉంటాయి కదా మసాలా అది యాడ్ చేసుకోండి తర్వాత వాటర్ వేడెక్కాక బాస్మతి బియ్యం అందులో యాడ్ చేసుకోండి రైస్ ఒక ఎయిటీ పర్సెంట్ కుక్ అయినాక ఇప్పుడు ముందుగా మనం పెట్టుకున్నాం కదా ఆ మసాలా గ్రేవీ దాంట్లో ఈ రైస్ యాడ్ చేయండి మనం ముందు బాయిల్ చేసుకు ఫ్రై చేసుకున్న ఎగ్స్ ఉంటాయి కదా పైన పెట్టుకొని ఆ ఎగ్స్ పైన నుంచి కొద్దిగా మసాలా చల్లండి ఎగ్స్ పైన గరం మసాలా ధాన్యాల పొడి కారం చల్లి పై నుంచి నెయ్యి పోసి మూత పెట్టి దమ్కే పెట్టండి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ తరువాత కలపండి మొత్తం మొత్తాన్ని రైస్ కింద గ్రేవి మ మిక్స్ ఐతే టేస్ట్ బాగుంటది
ఇంకేమైనా చెప్తారాండి
ఇంకా మీకు ఏం కావాలి చెప్పండి రెసిపీస్ నేను చెప్తాను
లైక్ నాకు కావల్స్ రెసిపీ ఫ్రాన్స్ చెప్పండి
ప్రాన్స్లైక్ ప్రాన్స్ కరియా ప్రాన్స్ బిరియానీయా ప్రాన్స్ ఫులావా
ఫ్రాన్స్ బిర్యానీ ఎప్పండ్
మనం ఫస్ట్ ప్రాన్స్ తీసుకొని మంచిగా వాష్ చేసుకోవాలి ప్రౌన్స్ లో పైన కింద నరం ఉంటుంది కదా నరాలు తీసేసి మంచిగా వాష్ చేసుకోవాలి. వాష్ జేసి పక్కక్ బెట్టుకున్నాక దాంట్లో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ ట్ పసుపు ఉప్ ఉ కారం గరం మసాలా జీలకర్ర మెంతుల పొడి కొద్దిగా పెరుగు యాడ్ జేసి మంచిగ కల్ప్
ఒకే అండి దాన్ తర్వాత్ అ
దాన్ దవత అంద్ లో బ్రౌన్ యా బ్రో బ్రౌన్ ఆనియన్స్ అందులో కొద్దిగా పచ్చిమిర్చి హోల్ స్పైసెస్ ఉంటయి కదా మసాలా స్పైసెస్ అవే ఆడ్ జీస్కోని కొద్దిగ కోత్మీర్ పూది మెంతుకూర ఛీ పూ ది నెయ్ పుదినేసి మంచిగా ఒక వన్ అవర్ పక్కకు పెట్టుకోండి ఫ్రిడ్జ్ లో
అ నేను చెప్పిన అన్నా సాయన్న డోర్ కొడతాన అంటే ఇట్లా చదువుతాను నా సడు రిస్పేక్ లేదన్నా అంటే నాకు నేక చెప్పట్లే అన్నా నేను కిచెన్ లో ఉన్నా నువ్ ఇక్కడ కూర్చున్నవ్ డోర్ అన్నా కొడుతాండు అంతే గద వృతి మ్మ్ పాపం వృతి అల్స్ పేయింది పాపం ఏ మ ఫోటో ఏ ఆనంది నిందిబిలే నాార
హలో
ఆ సేబి హలో
ఇచరే అండి మరి
మ్మ్ సరే అండి సరే అండి